హలో
ఆ నమస్తే అండి
ఆ నమస్తే అండి
ఎలా ఉన్నారండి బాగున్నారా
హుమ్బాగున్నాం
చాలా రోజులు అయిందండి ఆ బాగున్నామండి కాల్ చేసినా కానీ మీరు లీఫ్ చె మీరు ఎత్తలేదండి సమాధానం ఇయలేదు
ఆహా పనుల్లో ఉండే అందుకని లీఫ్ చేయలేదు అన్నమాట
ఆహా అదే ఎలా ఉన్నారండి ఆరోగ్యం బాగుందా ఇంట్లా కుటుంబంలో అందరు బాగున్నారండి
హమ్ అందరు బాగున్నారు మీరు ఎలా ఉన్నా
మేము ఆ మేము కూడా మంచిగా ఉన్నామండి భోజనం చేసారా అండి
హమ్ చేసాం అయ్యింది అండి టైం అయింది కదా ఉమ్ మీరు చేసారా
ఆ చేసామండి సమయం దాటిపోయింది కదా భోజనానికి
హుమ్
ఇంకా చెప్పండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అంత మంచిగానే ఉన్నారు కదండి
హమ్ అందరం బానే ఉన్నాం
అవునా ఎక్కడికన్నా వెళ్ళిరా అండి వేసావికాలం సేలవలో
మమొన్న ఫోన్ చేసినప్పుడు బయటనే ఉండే అందుకని డి చేయలేదన్నమాట ఒక రెండు మూడు రోజులు ఉమ్ బైట కెళ్ళెసి వద్దాం ఉమ్ బ్యాంగ్ళూర్ వుంది కర్ణాటక ఆని
ఆహా అంటే విహారయాత్ర కోసం వెళ్ళిర అండి
ఉమ్ చుట్టాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అటు నుంచి అక్కడక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఉంటే
ఆహా అంటే చాలా సంతోషం షంగా గడిపారు అనుకుంటా కదండి వేసవి సెలవలు
ఉమ్ ఉమ్ అంతే అంతే సుమారు అంతే
మేము అయితే ఎక్కడికి వెళ్ళలేకపోయినాం అండి
ఉహుమ్
మాకు అనుకోకుండా ఇక్కడ వర్షాలు వచ్చినాయి ఎక్కడికి పోలేని పరిస్థితి అయిపోయింది మాది
ఉహు
కాకపోతే మా గ్రామానికి వెళ్ళి ఒక వారం రోజులు అక్కడ ఉండి అక్కడ వాతావరణం అంతా చూసుకొని సంతోషంగా
ఉహు
సంతోషంగా ఉండి వచ్చినామండి అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చాము
ఉహు
ఇంకా మీ కుటుంబంలో ఎలా ఉన్నారండి మీ పిల్లలు అందరు మంచిగానే ఉన్నారండి
ఉమ్ అందరు బాగున్నారు మంచిగా ఉన్నారు
ఉమ్మ్ ఇంక చెప్పండి ఈ మధ్యకాలంలో
ఉమ్ ఉమ్ మరి మీ కుటుంబం వాళ్ళు
ఆ మా కుటుంబంలో అందరు బాగున్నారండి ఆరోగ్యంగా మంచిగా ఉన్నారు
ఉహూ
దేవుడి దయవల్ల ఎలాంటి పండగా ఆ ఈ మధ్యకాలం ఇంకెక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటార అండి విహారయాత్ర
ఉమ్ చూసిన ప్లేస్ మళ్ళీ ఇంకొకసారి చూడాలని అనుకుంటున్నాం ప్రాంతం బాగుంది వీలైతే మళ్ళీ ఇంకొకసారి చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి ఋతువు కాలంలో వెళ్ళాల్సిన ప్లేస్ లో ప్రదేశాలు చాలా ఉన్నాయి అన్నమాట
అవున సాగర్కి వెళ్ళిరా అండి మీరు నల్గొండ డిస్టిక్ట్ అటు సైడ్
ఆహా లేదండి ఎలాలి సమయం దొరుకుతే వెళ్తా
మేము ఒక్క రోజుకి అట్లా వెళ్ళాం అంటే ఎటువైపు అంటే నల్గొండ డిస్టిక్ట్ అటు సైడ్ ఉంటదండి అంటే మాకు తెలియదు మా పెద్దవాళ్ళు తీసుకెళ్ళారు ఒక్క రోజు వన్ డే విహార యాత్ర అందరం సంతోషంగా వెళ్దామని అక్కడ బుద్ధ విగ్రహం అవన్ని ఉం టే చూద్దామని వెళ్ళినం
ఆహా
చాలా బాగుంటదండి అక్కడ చాలా ప్రశాంతంగా బుద్ధుని అంతే మొత్తం బంగారపు రంగులో వేస్తారు పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ప్రశాంతగా ఉంటది అక్కడ
ఉమ్ ఉమ్
సాగర్ మళ్ళీ సాగర్ లోనేమో నీళ్ళ ప్రయాణం ఉంటదండి పడవ వాహనం అక్కడ కొండ మీదికి నీళ్ళ తోటి ఎక్కొచ్చు కొంతమంది అయితే సాగర్ నుంచి అవునండి
ఉహుహు
ఉహు మంచిగా ఉంటదండి నీళ్ళల్లో ప్రయాణం చేస్తుంటే
ఉహుహు
కొంతమంది సాగర్ నుంచి ఆ గుంటూరు శ్రీశైలం వరకు కూడా వెళ్తారండి ప్రయాణం
ఉహుహుహు
అది కూడా చాలా బాగుంటది ఒక రోజు ప్రయాణం ఏమో అంటారు నాకు అంతగా తెలియదు
ఆహా అవునా
ఉం మీరు ఎప్పుడన్నా పడవ ప్రయాణం చేసిరా అండి
ఆహా చెయలేదు చెయ్యాలి
ఆ అంటే గోదావరికి అట్ల కూడా ఏమి వెళ్ళలేదా అండి
ఆహా లేదండి మాది చాలా చిన్న కుటుంబం కదా
ఉం అంటే మాది కూడా మధ్య తరగతి కుటుంబాలే అండి అంతా ఏం లేదు ఉన్నది అంత కాకపోతే చిన్న దాంట్లోనే సంతోషంగా ఉంటాం కదా అండి
ఉమ్ రాబోయే రోజుల్లో వెళ్ళాలి చూడాలి ప్రయాణించాలి పడవలు కూడా
అదే అండి అంటే అంత పెద్ద పడవ ప్రయాణం అంట చేయలేము గాని చిన్న చిన్న నేనైతే ఇప్పటి వరకు సాగర్ చూసాను ఇంకా గోదావరి కూడా వెళ్ళిన అండి నేను
హు హామ్ ఇంకేం ఉంటాయి అండి సాగర్లో
ఇగా సాగర్ లో పైన మ్యూజియం ఉంటదండి అంటే అక్కడ కొండ మీద ఉంటాయ్ అన్నమాట మొత్తం మ్యూజియం లాగా పెద్దగా అక్కడ పెట్టిర్రు అనమాట అక్కడనే ఒక వన్ అవర్ ఇక్కన్ ఆ
ఆ సాగర్ సాగర్ అంటే డ్యాము నీళ్ళు
ఆ సాగర్ డ్యామే అండి
ఆహాహా ఓకే ఓకే
అయితే సాగర్ డ్యామ్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళ ప్రయాణం ఒక అర్ధగంట ప్రాణం లోపలికి చేస్తే అక్కన్నుంచి పడవ ప్రయాణం చేయొచ్చండి కొండ మీదికి
ఊహు హు సో అన్ని గేట్లు తీసారా మీరెళ్ళినప్పుడు
ఆ అన్ని తీసిరండి మేమెళ్ళినప్పుడు ఒక్కటి తీయలేదండి ఇరవై మూడు వరకు తీసిర్రు
ఊహు హు అంటే ఇరవై మూడు ఉంటాయా ఊహుహు
ఏమో అండి కరెక్టో తప్పో తెలియదు నేనైతే అంతవరకే లెక్క పెట్టిన
అచ్చచ్చ అవునా ఇంకేమున్ అంతే అండి అక్కడ చూడాల్సిన ప్రదేశాలు సాగర్ పక్కన
ఉం ఇంకేముంటాయండి ఏముండదు వాటర్ లో తలకాయ పెడితే మంచిగ చల్లగుంటది మళ్ళ బ్రిడ్జ్ మీద నిలబడితే వేడి అనిపిస్తదండి
ఆ హా అవునవును
మీరు బెంగళూరు పోయినా అన్నారు ఏమన్నా కొన్నారా అండి అక్కడ అంటే గుర్తుకి ఏమన్నా కొనుకొచ్చుకున్నారా
ఆహా ఏం కొనుకురాలేదండి చూసొచ్చాము సో సో మళ్ళీ వీలైనప్పుడు కొన్ని సేకరించుకుంటాం
ఆహా అంటే బెంగళూరుకి ఎళ్లిరా అండి అక్కడ మైసూర్ కూడా ఎళ్లిరా రెండు ఒక్కటేనా వేరే వేరాండి
ఆ బెంగళూరు వేరు మైసూర్ వేరు అనమాట బెంగళూరుకి మైసూర్కి దూరం దూరం చానా దూరం కాకపోతే మైసూర్ లో ఊమ్ చూడాల్సిన ప్యాలెస్లు దాని పక్కన ఊటీ సో అక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుంది ఇంకా దానికాను కొని అక్కడ ఉండడానికి కొన్ని ఆ విల్లాస్ ఉంటాయి అన్న మాట ఓ అంటే పీజీ వాళ్ళు ఉండడానికి కి పెయిన్ గెస్ట్ లా వాళ్ళు ఇంకా అది గాక ఊటీలో సో ఎంతెెత్తుకి వెళ్తా ఉంటే అంత ఆక్సిజన్ తగ్గుతా ఉంటది అంతే బ్యూటిఫుల్ గా ఉంటాది
అవునా అండి అయితే చూడదగ్గ ప్రదేశమే అనుకో చూడదగ్గ ప్రదేశాలే అంటా
ఆ మన కన్నులతో కొత్త కొత్తవి అవి వర్ణించలేనివి కనిపిస్తా ఉంటాయన్నమాట అంటే ఉమ్ ఎక్కడో ఉండి వేళ్తున్నప్పుడు అది వింతగానే ఉంటుంది కాబట్టి అది ఎట్లా వర్ణించాలో ఆ సమయం
మీరు చెప్తా ఉంటే నాకు చూడాలని ఉంది కానండి దానికి కూడా సమయం వస్తది కదండి
ఆ అవును అంటా
సమయం అంటే ఖర్చు ఎంత వరకు వచ్చిందండి
హమ్ ట్రైన్ లో ఆ అయితే తక్కువే ఉంటుంది ఇం ఉమ్ బస్ కన్నా ట్రైన్
అయితే వాళ్ళయితే పెట్టుకోగలుగుతారని
ఉమ్ ట్రైన్ లో అయితే వెళ్ళి రావడానికి బస్ ఛార్జీలకి అన్నిటికిీ తక్కువలోనే అయిపోతాది అన్నమాట
అయితే ముందుగానే బుక్ చేసుకోవాలంటారు
ఆ జనరల్లో వెళ్తే సరిపోయిద్ది బుకింగ్ చేసుకుంటే ఎక్కువ అవుతాయి సో జనరల్ లోనే రెండు మూడు రోజులు ప్రయాణం చేసి సో అన్నీ చూసుకొని రావచ్చు అన్నమాట
ఎప్పుడన్నా మేము వెళ్తే మాకు చెప్తారా అండి ప్రణాళిక అంటే ఏది చూసిన తర్వాత ఏది చూడాలి అని అట్లా
ఉమ్ ఉమ్ చెప్తాం చెప్తాం
అంటే ఇప్పుడు మనం బుక్ చేసుకుంటే తక్కువ ఉంటది అంటే ఫస్ట్ అంటే మొట్టమొదటిగా ఏది చూడాలి తర్వాత ఏది చూడాలి అనీ
అవునవునవును చెప్తామ అండి అక్కడ మీరు వెళ్ళినప్పుడు చెప్పండి ఒకసారి గుర్తు చేయండి సమయం తీసుకోని చెప్తాను
ఆ సరే అండి అయితే మేము వెళ్ళక ముందుకే ఒకసారి మిమ్మల్ని కనుక్కొని ట్రైన్ అన్నా బస్ అన్నా ఏది తక్కువ తక్కువగా అంటే మనకి కుదిరేటట్టు ఏది సరిపోదొ అది చూసుకొని మిమ్మల్ని అడిగి వెల్ స్టార్ట్ అవుతామండి వెళ్తాం
ఉమ్ హా
ఈసారి అనుకు ఈసారి వేసవి కాలం సెలవుల్లో ఖచ్చితంగా అక్కడికే ప్రణాళిక సిద్ధం చేసుకుంటాంమండి మీరు సహాయం చేయాలి మాకు
ఉ చూడదగ్గ ప్రదేశాలు మనుషులు వాళ్ళ మాటలు అన్ని కొత్తగానే ఉంటాయి,
అంతేనా అంటే అయితే ఖచ్చితంగా ఈయిసారి వెళ్ళినప్పుడు ప్రయత్న చేస్తానండి సరే ఉంటానండి చాలా బాగా నాకు ఒక కొత్త విషయం చెప్పినందుకు
ఉ సొతం ఉంటే ఓకే ఉహు ఉంటానండి